అలో
ఇట్టా మాట్లాడాలంటే నావల్ల కాదులే మామ
మాట్లాడాలమ్మి తప్పదు
తిన్నావా
తిన్నావా
ఆ తిన్నావా నువ్వు
నేన్ తిన్నా
అ
ఏం చేస్తన్నారు మీరు
బస్టాండ్ దగ్గర
డ్రైవింగ్ చేస్తున్నారా కొంచెం చూసుకొని మాట్లాడండి జాగ్రత్తగా బైక్ తోలండి డ్రైవింగ్ ఓ
ఆ నిలబెట్టండి దానికి మొబైల్ డ్రైవింగ్ లేదు
ఆ
అంత సీన్ హట్
ఏం తిన్నారు మీరు
ఆవకాయ్
వావ్ వండర్ ఫెంటాస్టిక్
అందులో
అవునా
మీరేం తిన్నారు
మేము ఏదో కలర్ రైస్ తిన్నాం అవును ఇవి ఆవకాయ్ పచ్చడి ఎలా పెడతారు మీకు తెలుసా
ఆవకాయను పచ్చడి
ఎట్లా పెడతారు చెప్పు
మామిడికాయలను కోసరండి
ఆ
ముక్కన్ మక్కన్సిగా మసాల గరం మసాల
భట్టి కైసా రామ్
అసాల మా మా కరంభ కొంటరు గారమ ప
అవున
బాగ
అవును
బ
వెంకటగాడు ఫో కాదు వెంకటగాడు ఫోటోలు పెట్టిన్నాడా బర్ర వా ఇల్ నటి భట్న అ ద పదనేది నీకు ఎట్లా
అవు
నీకు పెట్లే ఫోటోలు
పల
నాకు పెట్టిన్నాడు మళ్ళా డిలీట్ చేసినాడు దెబ్బతైనది నా బాగ ముచ్చిన ముందలు వేసుకున్నాడు బా ముచ్చని ముందలు నన్నెత్తులో
ఆ
నన్నే తల్ ఎటా కొట్టుకుంట ఆడా గుడ్లడు అతా కాల నాకు
టైపు మా బా మ
అదే బా నన్నెతు వడంది బొక్కా పసుపు ఉత్తు ప కాదు కొట్టుకొని మళ్ళీ నన్నపను కూడా కాపలేదు కుట్టుకుంటడ్డ అట రాడడా
బద్ద నా ఒడ్టిద్ నా వడ్
సూడు అంటరానండి అమ్మళ్ళని ఆ పెను కూడా కాపలేదు కుట్ బాంతడి
ఇక సరవె
తిన నరక కుటుకోన్నడ ఇప్పుడ ఒన్నాన కనచ్చందడం ఆ
జరమ అస
ఆ
చెప్పినారంతా అంత అంత ఏమిది అహంకారం పనికినికిడ ఉంది
సావనా లేవాని
ఎప్పుడు స సినిమా పడుంగా స
ఏమబ్బా తెలీదునికి ఫోన్ చేయలా పొద్దున ప ముద్దున వదిలి పెట్టొద్రా పప్పాయి కాయలు కానింటే
ఆ
నేను రాన్ పోవసర నేను రానేే రాన్ పో పోయినా వెంటా
అ
అదిగ ఈ పయనాడంట
డి సిరస్ అండి అవుం చె అన్న నా ఏదా పో
ఆ
ఏను అన్నా సీరియస్ అయిన్నా అ
ఎవురు
మీ అమ్మ
అసల్ నేన్ ఫోనే చేయాలా నిన్నటనుంచి.
అది నువ్వంటివి ఇందాక
గాయిత్రి అనింది నాతో గాయిత్రి
ఏమని
ఆ మాట అనింది మామ అందరితో చెప్పినాడంట అని.
ఆ
గాయిత్రిేమో మాట్లాడినట్టుంది మా అమ్మతో ఉమ్ నేను ఫోనే చేయాల నిన్నట్ నిన్నట నుంచి మా అమ్మకే చేయాలా అసలు.
నేనేమ్లే నేనేమంటే నేను ఎ ఆ ఆ కంగారు కింద మాట్లాడినా అంతే తప్ప. వేరేదేం లేదు ఆవుల దగ్గరికి ఎవరు పోరు కదా.
అవ్లే
ఏవో నిజమయిందా ఏ మెంటల్ ద్వారా నిజమైతే ఏమకున్నా వాడు ఇంట్లో వాళ్ళ మీద కోప్పడి. యే రైలు కింద పడిందా
ఆ
అదిగా అది గుర్తు వచ్చి నా భయం చేేస కొ
ఎమ్ చేస్తావ్ ఆ నిజమే ఆమె కూడా పట్టకపోయింది నా ఉసురు కూడా.
ఆ ఎమ్ మాట్లాడిందో ఒక సారి విను నేను చచ్చిపోతా అని పెట్టానని ఆవేశంలో ఇలా మూర్ఖాత్వనికి ఏవో కొన్ని కొన్ని సార్లు డి ఎవో ల్యాండ్ అవ్వమూ పొద్దున లెవెన్ ఉండవా అని అడిిగిన అంటే లేేను అని అన్నాడు ఏమన్ ఏమి అంటే ఏమ్లా సీను గాడు ఇట్లా నిన్న చేసినాడు చూస్తారు అంటే ఏమి అంటే అని దేంకొని పోయినదాంట దానికోసము అంటే పొద్దున్ పొద్దానా కనపడినాడు అవును కదా ఊర్కేట్ల అన్నాలే
మళ్ళ ఉరసయ్యవ్ నిజంగానే అనుకున్నానే
పెద్దామె అంటే పెద్దమే
ఊరక్కట మీ అమ్మ ముందర అన్నవా
ఆ దిబ్బలంటే దిబ్బచ్చుగా పెద్ద విషయం కాదు.
ఎమ్ల్యా ఎమ్ అవసరం ఇప్పుడు
ఓహో ఆడుంటాయ్ కర్నాటక్ కర్ణాటక అంత ఉంటయ్ ఆడికొస్తవా వు హ వాళ్ళ కల్లుకో కర్నాటక అంత ఉంటాయ్ బాడిగ బాడిగనా అడిగేది బాడెగ్కి వస్తా బాడిగకూ బాడి అడుగ్ పోతన్నవా ఆ బాడిగే బా సిక్స్ హండ్రెడ్ ఇయ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ బతరా బత్త చెబ్బ డబ్బా పైన కూర్చోపోయే పైనా డబ్బా ఏయ్ పడితే ఆంసే వునుచు ఆతిని కతో ఇదర్ పట్కొ రా అప్పలా హలో ఆ అది కడవ వాళ్ళకి బాడెక్కి పోతన్నా
ఎక్కడా
కడవ కొల్లు
ఎక్కడదీ
హ్యాండ్ బ్రేక్ ఇడే కడవకూ ఇక్కడ ఐటామెల్ దగ్గర్కి
దెగ్గరేనా ఎల్లనూర్ ఎల్లనూర్ రోడ్డు కో
ఆ దెగ్గరే దెగ్గరండి దెగ్గరే
పుట్లూర్ రోడ్డు అవ్వా పుట్లూర్ దావకా
ఆ ఆ
నైటు కూడ భద్రంగా పోయిరా నువ్వూ ఆట్లోని ఇబ్బంది మళ్ళా ఆ ఎవరు
కొండాపురం దాటి పోవాలే
చేటోలున్నట్లున్నారే అదే జాగ్రత్తగా పోయిరా ఎందుకొచ్చింది నైట్ పూట ఇబ్బంది మల్ల ఎవరిని నమ్మకు ఆ హలో అదేం ఇప్పు ఎవరిని దావాలో వచ్చేప్పుడు ఎవరిని ఎక్కించుకోకు
ఆ మబ్బకు నమ్మేదాని లేదుని ఇప్పుడు దొంగనకొడుకులు ఎక్కువ అయితనరు మల్ల ఇబ్బంది పడతం ఎందుకు వయి బింబ సరసర వాంగ ఆడ ఎవరిని ఎక్కించుకోకోకుండా
ఉమ్ ఆ ఎక్కించుకొను ఎందుకు ఎక్కించుకుంటా
అదే సరే లే అయితే మ ఉంటాం ఆ